ఆ అక్క.
ఏం జేస్తున్నావు.
ఏం లేద్రా పని ఉంది.
ఉమ్మ్ ఆ ఉన్నారా.
తేంది.
అమ్మ, నాన్న బాగున్నారా ఆంటీ.
లా.
హాలో.
హలో ఇన్పిలే.
హలో ఇనిపిస్తందా పండు.
ఆ ఇన్పిస్తాంది అక్కయ్య, ఉమ్ నాది ఇన్పియ్లే. ఆ బాగున్నారు.
ఆ హలో.
నిన్న చేస్తా నంటివి చెయలే.
ఆ నిన్ననా మర్చిపోయిన పండు. పనీ ఉండింది. ట్లో.
ఆ.
ఆ కుట్టి తో. మర్చిపోయిన.
ఉమ్.
ఏం పండు ఎక్కడికన్నా ఎళ్ళావా.
హ్ పొయ్న అక్కా మొన్. హలో ఓకే ఇప్పుడు జెప్పు.
ఎక్కడీకైన ఎల్లావ.
పోయిన మొన్న ఫంక్షన్ కి.
ఏం ఫంక్షను.
ఉమ్
ఏం ఫంక్షన్.
మొన్న మా మామ కొడుకుది పెళ్లయిపోయి రిసెప్షన్ ఉంటే పోయింటి.
ఆహ్ ఉ బాగా జరిగిందా.
ఆహ్ బాగ జరిగింది అక్క. పెదమ్మొల్లు అందరు వచ్చిన్నారు.
అవునా.
ఆహ్ మేము పోయింటిమి.
ఇంకా ఎవరైనా వచ్చినారా మన బంధువులు.
వచ్చినారు పెద్దమ్మ పెద్దనాన్న.
ఉమ్
తిన్న.
ఉమ్
ఉమ్
చ్ బానే బాగ జరిగింద. ఫంక్షన్.
బాగా జరిగింది అక్క.
బాగున్నార పెళ్ళికొడుకు పెళ్ళికూతురు.
అ బాగున్నారు. ఫోటో పెడతాలే చూద్ద మని.
ఆహ్ స్
మీకు పెట్లే కదు నేను. పెద్దమ్మ కు పెట్టింటి.
ఆహా ఊహు నాకేం పెట్లా ఊర్. ఓకే పొయి వచ్చినాం అని చెప్పింది గానీ.
అప్పుడు కాదు దానికి ముందే పెద్దమ్మకు పెట్ట్ పెట్టిన. ఫోటోలు.
చూద్ నాకేం పంపియలే.
ఆహ్
పెద్దమ్మకు పంపించేది చేత కాదు ఒక్కొక్కసారి మర్చిపోతది దానికి తోడు. నేను అడగలే కదా అందుకు పంపించిండదు
ంటంటా మెను పద్దు మహ ఎ సాయంత్రం వచ్చినం
ఆ
అ సార్ పోతేనే వెల్కమ్ డ్రింక్ ఇచ్చినారు ఆ అంద స్టే పైకి ఫోటో లా ఉంది పళ్లికుద్దరు పని పడుత
పౌన వ చాంది పడు పక్కన
ఎప్పుడు
ఆ వాటర్ సౌండ్ వస్తుంది
ఇప్పుడు రాలే కదా
ఆహా రాలా రాలా
మల్ళ మధ్యాహ్నం హలో
హా హలో హలో వినుకు రాలేదా
వినిపిస్తుంది వినిపిస్తుంది ఆ మళ్ళ మధ్యాహ్నం లంచ్ లంచ్ కి బియ మటన్ బిర్యానీ
ఆ
ప్రాన్స్ బిర్యానీ
హ
ఇకా బటర్ నానా ల మధ్యాహ్నమే లెవెన్ థర్టీకి స్టార్ట్ ఫంక్షన్
ఆహా
అ
మీకు బిర్యానీ చేయడం ఆచ పండు
ఆ
బిర్యానీ చేయడం వచ్చా
ఆ అక్క అచ్చు
ఆ
నీకురద అ
హలో
అ నీకు రాదా అంట
రాదు పండు సరిగ్గా రాదు అంత టేస్టీగా రాదు ఏదో చేయాలంటే చేయాలని వస్తారు అంతే
ఎంత చేస్తావ్ నువ్వు
నేను మామూలుగా చికెన్ తీసుకొని దానికి మసాలాలు అల్లం వెలిల్ పేస్ట్ నిమ్మకాయవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో వేడుతా
ఆ
తర్వాత ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని అవి ఫ్రై చేసి మళ్ళా ఉ అది బాగా ఆమ స్టవ్గా బియ్యం ముందుగానే నానబెట్టుకుంట తరువాత నా చికెన్ మ్యారినేట్ చేసి ఆ అది అంతా మసా చికెన్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి అంతా ఫ్రై అయినాక అన్ బియ్యం కూడా వేసి వాటర్ వేసి ఇంకా మామూలుగా అన్నం చేసినట్టు చేస్తా ఉ నువ్వు నువ్వు ఇట్లనేనా చేసేది
ముందు చికెన్ మ్యగ్నెట్ చేేసి
ఉ
తర్వాత చాప్ పేస్ట్ చేసి దమ్ పెడతా ప్లేట్
సౌండ్స్ వస్తున్నాయి పండు పక్కన
ఇప్పుడు రా వస్తున్నాయా
హ
ఆహా ఇప్పుడు
అ నా ఏదో సౌండ్ వస్తుంది
సౌండ్ వస్తుందా
అంటే ఏదో వాటర్ సౌండ్ కాకుండా ఏందుగు
ఆ మత్త సౌండ్ వస్తుంద అక్క అయిపో రెండు నిమిషాలు ఐపోతను నేను మొన్న చెయ్యి ఇప్పించుకోండి తయన
ఉ
ఫంక్షన్ పోవాలని డ్రెస్ పైకి
ఉ
అది ఇయ్య వేరందరికి ఇయ్యడానికి వస్తాను
ఉహు
ఆహహా
మీ ఊర్లో ఏం ఫుడ్ ఏం ఫేమస్ మీ ఊర్లో
ము తట్ట
హలో ఫుడ్ ఏం ఫేమస్ మీ ఊర్లో అన్న
మా ఊర్లో ఎద్ దికా ఇదే ఫేమస్
హ
అ రా ఇ సంంగతి నాకోడిచ్చతే
హ కావా నాకు తోడ
ఇలా ఫంక్షన్ లో పెట్టినడు నాటుకోడి సంగతి ఈటీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ
అడిపోేతుార
ఆ చికెన్ దవ ప్రన్స్ తర్లీ బటర్ నాన్ ఉ మేము బయటికి పోయినాము
ఎప్పుడు
మొన్నే
ఉమ్
ఫస్ట్ తిన్నానికి పోవాల ఫంక్షన్ ఎప్పుడైనా ఆ అవే ఫస్ట్ బోలా
అన్నే
లాస్ట్ లో కొన్ని ఐటమ్స్ అయిపోయినాయి
ఉంహు
నేనుండి పెద్దమ్మళ్లుు మను తినింటే సరిపోయిడు నేను లేనా
హఉంహు
అది అది గోల్డ్ తీసుకురావాలని పడ్డారు
ఉంహు
ఆ
ఏదో సౌండ్ టకటకటక కొట్టుకుంటంది
టర్ సౌండ్
ఉహ్ హు అమ్మ నాన్న ఏం చేస్తున్నారు.
శ్యామ్ దగ్గరే ఉన్నాడు.
ఉహ్ హు సుశాంత్ కిి
ఆహ్
సుశాంత్ ఎగ్జామ్ ఈ రోజున్నిందా.
తీరా లేదక్క మొన్న అయిపోయింది. ఎప్పుడు సాటర్డే అయిపోయింది.
ఆ ఇంగా టూ వున్నయి అన్నవ్ కదా అవి రేపా థార్టీన్ ఎయిటీనా చానా గ్యాప్ ఉందే.
అవు
అయితే బాగ్ సదూవ్కోన్ రాయచ్చన్ మాటా వాళ్ళ కాలేజీ పిలుస్తారా. వాళ్ళని ఇంట్లోనే ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలా ఉహ్మ్
ఏం జెస్ వ్ ఈ రాజు
మటన్ పండు బావా మటన్ తీసుక్ క్కొని వచ్చింటే మద్యనమా మ టాను పులుసు అన్నం చేస్తి. కలర్ రైస్ చేయమంటే నేను ఇంగా లేట్ అయితాదిలే అని చేయలే ఇప్పుడు రొట్టె చెయి అనింటే. ఇంగ అది మిషన్ కడిగిపోయినాడు రొట్టె పిండి. చేసుకొని రడానికి
నిక్ వచ్చా
హా వచ్చు చేస్తా కదా నేను
తింటారా టెంటి జొన్న రొట్టెలు
హా జొన్న రొట్టలే
ఆహ్
అంటే ఫస్ట్ రొట్టే కొంచెం గట్టిగా వస్తది. మిగతాయి బానే వస్తాయి. అంటే మెత్త మెత్త ఉండవు రొట్టలే ఏమో బానే ఉంటాయి. కాకపోతే మెత్త ఉండవు గిట్ గట్టిగా కొన్ని గేట్టిగోస్తాయి కొన్ని మెత్తగోస్తాయి అట్లా
నీళ్లలో వేసే పిండి కలుపు
ఆ అట్లనే చేసా పండు ముందుగా వేడి నీళ్ళలొ వేడి నీళ్ గా వచ్చి దాంట్లోనే పిండి వేసి కొంచెం సేపు అట్లే పొయి మీద పెడతా.
పొయ్యి మీదనే పెట్టనే అవసరంలే.
పొయ్యిమీద అంటే అట్ల మూత వేసి తా
ఆ
ఆవే అట్లవే పెట్టి మళ్ళ మొత్తం కలిపి ఎంత గావాలో అంత పిండి తీసుకొని పట్టి పోయి మీంద పెట్టి పెనం మిందవేస్తా. అదే అ పెనం బాగుండాలా. కాల్చావా
హ నువ్వు గుడ్డమిదనే ఒత్తు తవా నార్మల్ బండ బండపైనే ఒత్తుతవా. ఆ
మా బండ మిదనే గుడ్డ మిదేం కాదు.
నేనే మే వెస్ట్ ఇంగా నేర్చుకోలే అయి
నువ్వు నాకన్నా వంటలు బాచేస్తావులే.
నేనేం చేస్తా మా అమ్మ జొన్నరొ ట్ట నెరుసుకో మంటది నా
నువ్వు చేస్త అంటే నన్న ఇట్లా చెపా పాతి పిండి కలుపు చూడు
ఆ
అట్లా రుద్దుత
ఆ అట్ట రుద్ది నాకైనా ఎత్తేటప్పుడు విరిగిపోతాయినాయి.
ఆ ఆ బాగా మెత్తగా పిసుకాల బాగా గి అదేంది ఇ చపాతి పిండి పిసుకనట్టు పిసుకుతానే ఉంటే ఒక రెండు మూడు నిమిషాలు బాగా మెత్తగా వస్తాయి ఇగా రుద్దిన తర్వాత కొంచెం పైకి ఎత్తి చేయి కింద పె ట్టి ఈ చేతులు ఆ చేతిలో మనము అది పరోటాలు అ ఏదో ఒకటి చేతి అంటరు కదా ఇట్ల ఇట్లా పైకిక్కిందికి అనడము.
అవును.
దానిలాగా మె కొంచెం కొంచెం తీసుకు ంటా సరని స్పీడ్గా వేసేసే పెనం మీద వచ్చేస్తది.
నేను రా ఇ ఒక సారి ట్రై చెసినా నేరుసుకోవాల. జొన్న రొట్టె చే
పండు ఉండు పండు ఫోన్ చేస్తోంది అత్తా
ఆ సరే సరేక్క